హలో
ఆ చెప్పండి
న ఏం చేస్తున్నారు
ఎం లేదు కాలి
ఓనా తిన్నావా
థినా
ఏంటి స్పెషల్
వ ఫల్బబ
టిఫిన్ ఏంటిరా మార్నింగ్
ఇడ్లీ ఓ
లేదా ఈరోజు కాలేజ్ వెళ్ళలేదా
లేదు లేదు ఇంకా
ఎందుకు మరి
వెళ్ళనే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే వెళ్దాం
ఓకే మూవీస్ చూస్తా ఆర ను
చూస్తా కా అ చూసినంత సేపు
ఏ మూవీస్ అంటే చాలా ఇష్టం
మద్యల హ తగ నమ్ అళ్ళ సంక్రాంతి మూవి
అవునా మీీ ఫేవరెట్ హీరో ఎవరు
కా బస్
ఆ చూసామా అన్ని మూవీస్ మరి ప్రభాస్
చూస్తాం అన్నీ అంటే ఇంకా అందుబాటుని చూసిపట్టి చూస్తా
ఆ ఓ
ప్రతతిక ఎటి ఇయర్ రిటైర్ క వెళ అయితే చూడను
ఇంత వరకు ఎళ చూడలేనా ఈ మూవ కూడా థియేటర్స్ అల్
ఎల్ లే దూ తేట
అవునా
మీరెల్తార
లేదు నాకు కూడాథియేటర్ వెళ్ళి చూసేంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు.
హ్మ్
ఇంట్లోనే చూస్తా టీవీలో వస్తే చూస్తా
టీవీలో వచ్చే వరకు చూడరా టీవీ లేదా మొబైల్ లో
అవును నేను కూడా అంతే టీవి ఆర్ మొబైల్
ఉమ్
హ్మ్
మీ సైడ్ శ్రీరామునవమి ఎప్పుడు జరుపుకుంటున్నరు అవునా కొన్ని దగ్గర ఈ రోజే అంటున్నారయితే
యాక్చువల్ గా ఏంటంటే క్యాలెండర్ లో ఈ రోజనే ఉంది
అవునా
అందుకోసమే ఈరోజు జరుపుకుంటున్నట్టు
అవునా మా దగ్గరా కాలెండర్ లో ట్వంటీ సెవెన్ కె అనేసి ఉంది.
అవును
హుహ్
మా దగ్గర రేపే
హ్మ్
హ్మ్
మా సైడ్ రేపు ఉంది
క్యాలెండర్ క్యాలెండర్ లో మాత్రం అట్ల చూపిస్తుంది మరి
హ్మ్
హ్మ్
ఇంకేం మరి
ఇంక
చెప్పాలి
హ్మ్ ఏం చేస్తున్నావ్ రా ఖాళీగనే ఉన్నవ
ఆ ఖాళీగనే ఉన్నా ప్రజెంట్
ఉహ్మ నీకు ఎ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం
ఇక్కడ దసరా చేసుకుంటరు బాగ దసరా న
మ్మ్ హ్మ్ అవునా ఏదంటే ఇష్టం మరి చాలా
దసరానే దసరా కంటేనే ఎంజాయ్ చేస్
ఎట్ల జే పిల్లొల్లు ఈడ ఏడిస్తే
అప్పుడు నవరా త్రులు ఉండవు బతుకమ్మ ఉంటది సెవెన్ డేస్, లెవెన్ డేస్ కి దేవి నిమర్జనం ఉంటది.
అవును మ్మ్ హ్మ్
అ ఆ ఇంగ అంది అది ఒక్క పండుగనే ఎంజాయ్ చేయగలుగుతాం ఫాస్ట్ చింగ్ ఉండను ఉండే వాళ్ళు ఉంటరు మ్ హ్మ్
ఏం
మా ఇంటి దగ్గరనే వెడుతరు
మా ఇంటి ముందు పెడ్తరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు మ్ హ్
అ వినాయకా చవితి
వినాయక చవితి కూడా ఉంటది అది కూడా లెవెన్ డేస్
వినాయక చౌధరి
పోయినా ఫైవ్ డేస్
చేసి పెడ్తారు ఉమ్
ఉమ్
మా దగ్గర వెయ్ మాది మేమైతే ఇంట్లో పెట్ కుంతం ఉండవరా ఆ మా సైడ్ ఏమి ఉండవు
ఉ
అకుంటాయా జరుపుకుంటారు పలాలు
ఆ పోూలాలు చేస్తాను చేస్తాం హలో
ఏది ది
అంటే మట్టివి ఎడ్లు మటివి ఎడ్లు బొమ్మల్ తయారు చేయడం ఒక మంచి దానికి కి వాటర్ తాగడానికి ఒక ట్యాంక్
అవును ఆ
అదేమంటారు చిప్పాంటారు కదా
అవునవును
అవి రెండు ఎడ్లు మూడో నాలుగో మె్య కలు వేస్తారు
ఆ
ఒక మంచి బొమ్మ చేసి